స్తనరండి
ఆ బావున్నమండి మీరేలా ఉన్నారు?
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఖాళీ ఏం చేయలా అని ఆలోచిస్తూ ఉన్న అహ్
మ్ తిన్నారా అండి?
ఉమ్ తిన్నానండి మీరు?
ఆ తిన్నామండి
ఏంటీ ఇంట్లో అందరూ బావున్నారా?
ఆ అందరు బావున్నారండి కాలేజికిి వెళ్తున్నారా రోజు.
ఆ వెళ్తున్నానండి వెళ్ళాలని లేకున్నా కూడా
ఉహు ఎట్లా జరుగుతాన్నాయి క్లాసెస్
క్లాసెస్స చాలా బోరింగ్ ఏం అర్థం కావు. మీరు మీరు వెళ్తున్నారా క్లాస్ కి రోజు
ఆహా మేము కూడా వెళ్తున్నాంమండి రోజు. ఏం కూర ఏంది టైమే లే ఒక్కుంటాంది అసలు అంటే మనకంటూ కొంచెం ఫ్రీ టైం కూడా కావలి కదా
అవునండి‌. నాకైతే కాలేజీ పోయి ఏమి నేర్చుకోవనన్ ది నేనైతే ఒక
సేం అదే అదే చేసా మేము కు కూడా ఆ ఏముంది క్లాస్ లో కూర్చుంటాము.
కాలేజీ లో పిల్లలు ఏదో ఒకటి నేర్చుకొని వస్తారు. ఉమ్ చ అది తలుచుకున్నప్పుడు ఇంకా బాదైతుంది.
వాళ్ళు ఎతుంది కానీ మనం చేసింది తప్పు తెలిసి కూడా అదే చేస్తాము.
ఆహ అది మాత్రం
ఉహుహు ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు కనీసం ఏవన్నా చూసుకుందమా అంటే అది లేదు అవి బట్టలు అవి ఇవి ఇంకా పీజీతో ఉంటాము కదా ఆ సగం రోజు దానికే అయిపోతుందండి. మల్లి ఇంకా కొద్దిస్ రేపు ఫోన్ చూసాం అనుకో దానికి సగం రోజు అయిపోతుంది. అట్లా అయిపోతుంది ఎట్లా అయిపోతుంది తొందర అయిపోతుందండి
ఉహుహ్ ఏం మీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా అండి?
ముస్లిం ఫ్రెండ్స్స ఆన్ ఆ ముందు చ నేను ముందు చదివిన కాలేజీలో ఉన్నారండి ఫ్రెండ్స్సు సేమ్ రూమ్మెట్ అన్నమాట ఆహ ఇప్పుడు రంజాన్ క
వాళ్ళు పాస్టింగ్ ఎలా చేస్తారో ఏమో పాపం ఒక రోజు అంతా చేయాలంటే చానా కష్టం.
ఆ నేనైతే శివరాత్రి అ ఇయరికి ఒకసారి కదా శివరాత్రి వచ్చేది. ఆ ఒక్క రోజు ఉంటాను అంతే పొ అది కూడా ఈసారి ఉండలేదండి. వాళ్ళయితే వన్ మంత్ ఉంటారు ఎట్లా ఉంటారో ఏమో
వన్ మంత్ అది కూడా వాటర్ కూడా తాగరు మనమయితే వాటర్ తగేస్త
ఆహా అవును
వాటర్ తాకన్ నేనైతే అస్
లేకుండైనా ఉన్నారు
ఉ పొద్దున్నే తింటారు మళ్ళా ఈవినింగ్ తాగ్ తింటారు.
ఆ అది కూడా ఎంగిలి కూడా వుమ్ ఎంగిలి కూడా ఉమ్మేస్తారంటా చూడండి. ఆ ఎట్లా ఉంటారు ఎమో మరి కానీ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేసేసి బిర్యానీ మళ్ళీ అది ఇంకేదో ఏదో నేమ్ ఉన్
ఆ దెబ్బి వూరుగా ఆ ఉంది ఉన్నింది ఎదో ఉంది సలీమా హలీమా హలీమ్
ఆ హలీమ్ అండి ఆ బావుంటాయి అంట హలీం ఎప్పుడు టేస్ట్ చేయలేదు‌. ముస్లిమ్స్ బిర్యానీ టేస్ట్ చేసిన చ చాలా బాగుంటుంది
అవునా నేను ఎప్పుడు ఎప్పుటిమ్ వాళ్ళవి ఏమ్ టేస్ట్ చేయలేదు ఉ బాగుంట్
అవునా ఆ అయితే ముందు స సేమ్ రూమ్ మేట్స్ కదా అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ తెచ్చినరా బిర్యానీ అట్లా మేము తిన్నాము. అట్ల ఫస్ట్ టైమ్ ఏం టేస్ట్ చేయడం వల్లది బిర్యానీ
అవునా
ఉ హు అవునండి ఇంకా ఇప్పుడు ఉగాది వస్తుంది కదా. ఇంటికి వెల్ ఉగాది యా బానే చేస్తామండి హ ఫస్ట్ రోజు అంటే ఉగాది రోజు అంతా పొద్దున్నే లేచి ఇంగ్ ఇల్లంతా కడిగి అమ్మకి హెల్ప్ చేస్తది అంటే పొద్దునే అయిపోతుంది. ఉ స్నానం చేసి అట్లా వంట పిండి వంటలంట పూజలు చేసి మళ్ళీ ఆ ఉగాది పచ్చడి చేస్తాము.
ఆ ఆ ఉగాది పచ్చిడి కంపల్సరి ఉగాదిికి
అదే అదే మెయిను
ఆ మనకి అదే కదా ఇయ ఇయర్ స్టార్టింగు
అవును ఈది చైత్రక మాస సంలో మొదటి వారం చేస్తారంటరు ఉగాది కొత్త సంవత్సరం పండుగ ఉ ఇంకా ఇంటికి వెళ్తాం కదా అట్లే వన్ వీక్ ఉండేస్ వద్దాం అనుకుంటున్నామండి. కానీ ఆ ఇంట్లో వన్ వీకు ఉంటాము కదా ఎట్లో బుక్సు ఎట్లో తీసుకోపోము అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీస్కు పో ఇంకా అప్పుడు వెబ్స్ సిరీస్ ఏమన్నా చూడాలనుకుంటున్నాము, మీరు ఏమన్నా వెబ్ సిరీస్ ప్రిఫర్ చేస్తారా. మాకి
వెబ్ సిరీసా నేను అవి ఎక్కువ చూడాను కానీ ఇప్పుడు చానా టాక్ వచ్చింది కదా స్ట్రేంజర్ థింగ్స్ అని
ఆ అవునండి
ఉ అది చూడండి నేను కూడ చూడలేదు చాలా మంది చెప్పన్నారు నాకు చూడమని
ఆ
ఉ ఆ అది చూడండి ఇంకా మంచిగా ఉంటాయ్ కొరియన్ డ్రమాస్ చేైనిస్ డ్రామాస్ చూడండి
ఆ ఆ
బాగుంటాయి ఒకటన్నా చూడండి చెప్తున్నందుకు
ఓకే అండి కొరియాన్ డ్రా
ఇది మీకు తెలుగులోని ఎంఎక్స్ ప్లేయర్ లో ఉంటాయండి ఎ ఎక్స్ప్లెయిన్ లో మనకు తెలుగులోనే ఉంటాయి ఫస్ట్ అవర్ సీక్రెట్ అని ఒక డ్రామా ఉంటుంది అది చైైనీస్ డ్రామా
హ
ట్వంటీ ఫోర్ ఎపిసోడ్స్ ఉంటుంది చూడండి మంచిగా ఉంటుంది అది నచ్చితే మళ్ళా నా చెప్పండి నేకు మళ్ళా వేరేవి రికమెండ్ చేస్తా
ఓకే అండి అవర్ సీక్రెట్ అని ఉంది మీరు చెప్పారు కదా అది పక్క చూస్తా ఇంటికిళ్ళ లక
ఆ చూడండి మంచిగా నచ్చుతుంది లైక్ హామ్
ఆ అదే ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు చూసారు కదా ఆ డ్రామాస్ కానీ కే డ్రామాస్ కానీ ఇంలూడింగ్ వెబ్ సిరీస్ కానీ అందులో ఏది మీకు బస్ట్ అనిపించింది
నాకు ఈ చైనీస్ డ్రామాస్ కొరియన్ డ్రామాస్ మొత్తం మంచిగా ఉంటాయి ఏవి తక్కువ అని చెప్పేకి లేదు కానీ నాకు నచ్చిన డ్రామా అయితే కొరియన్ లో డాక్టర్ స్ట్రేంజర్ నచ్చింది
స్ట్రేంజర్ థింగ్సా అండి
కాదు డాక్టర్ స్ట్రేంజర్ స్ట్రేంజర్ థింగ్స్ అనేది అది ఒక వెబ్ సిరీస్ అది వేరు కొరియన్ లో డాక్టర్ స్ట్రేంజర్ అనే అ ఒకటి నచ్చింది ఇంకా అది కొరియన్ది డాక్టర్స్ స్ట్రేంజర్ చైనీస్ లో వచ్చేసి అ అవర్ సీక్రెట్ ఇంకా ఈ నెడు ఈ రీసెంట్లీ వెన్నై వెన్నై ఫ్లైట్ టూ వడ్స్ యూ అని ఒటి చూసా
ఆహా ఉ
అది బానే ఉంది
ఉ అంతా డబ్బింగ్ తెలుగు తెలుగు డబ్బి డబ్బింగ్ లో నా అండి
ఆ తెలుగులో ఉంటాయండి నేనే తక్కువ చూస్త స్తారండి ఇంకా కొంతమంది అయితే చానా చానా చూస్తారు ఒక్కటి కూడా వదలరు ఉ బాగుంటాయండి అవి వాళ్ళ కామెడీ వాళ్ళు కేరింగ్ మంచిగ ఉంటాయి వాళ్ళు మనుషులు ప్యూర్ గా ఉంటారండి ఆ
కొరియన్స్ వాళ్ళు నచ్చుతారా మీకు
ఉ నచ్చుతారండి అంట్లే అంటే ఆ సినిమాలో అంటే ఆ మూవీ డ్రామాలో చూపించినంత వరకు వాళ్ళు ప్యూర్ గా ఉంటారన్నమాట
అవును ఉ
ఏమీ ఏమిది లేకుండా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ
ఉ నేనైతే చాలా తక్
ఆ ఇంకోటండి మర్చిపోయిన స్వింక్లింగ్ వాటర్ మిలన్స్ సూపర్ గా ఉంటుంది
ఏది అండి
స్వింగ్లింగ్ వాటర్ మలన్ ఇది కూడా కొరియన్ డ్రామా ఇది బాగుంటుందండి చూడండి ఇది కూడా చూడండి అ
ఓకే ఆ ఓకే అండి తప్పకుండా చూస్త తను ఉ మీరే చాలా తక్కువ అండి అంటే వెబ్ సిరీస్ తక్కువ చాలా రేర్ చూస్తాను
ఆ అవును లేండి ఎక్కువ గా మూవీస్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తానే ఉంటాము లేండి మనం
అదైతే కామన్ ఇంకా షోస్ చూస్తాంటా ఎక్కువ నేను
మీరు ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టరా అండి
ఆహా లేదండి మేం పెట్టలేదు అంటే పేర్ అట్లనీ కాదు నాకు ఇష్టం లేదు పెట్టడానికి ఉ ఆ మళ్ళీ ఆ ఆ మనం పెట్టినాక అ కామెంట్స్లు అంటా అదంతా నచ్చవు
ఆ అట్లే కొందరికి నచ్చవు నాకు అంతే నచ్చవు
ఉ మీరు చేయలే మీరు చేయలేదా అండి
ఉ లేదండి ఇన్స్టాగ్రామ్ వాడతాం అంతే
ఆ ఉ వాడడమే ఇంకా మళ్ళీ షోస్ చూస్తాం అనమాట ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే బిబ జోలి టూ అని వస్తుంది అది జూస మళ్ళీ ఢష్ ఢి జోడీ టీ ట్వంటీ అని వస్తుాంది ఈ మధ్య వెన్స్డే థర్స్డే వస్తుంది అది చూస్తుంటామా అంతే అండి ఇంకా
అవునా బివ జోడ అంటే బిగ్ బాస్ చూసారంండి మీరు
ఆ బిగ్ బాస్ ప్రతి సీజన్ చూసానండి అంటే బిగ్ బాస్ త్రీ ఫోర్ నుంచి త్రీ ఫోర్ నుంచి చూస్త స్తలానండి మీరు చూసారా అండి
నేనైతే బిగ్ బాస్ అంటే చూడను కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తు ఉంటాయి కదా వాటిని ఫాలో అవుతా ఉంటా
త మంది స్క్రిప్ట్ అని చెప్తూ ఉంటారు అయినా కూడా అంటే కొం చూస్తానే ఉంటాం అళీ తెలిసి ఇప్పుడు ఆ అనిపిస్తాయి అట్లా
ఈసారి వి బిగ్ బాస్ విన్నర్ కల్యాణ్ కళ్యాణ్ పడాలా కదా మీకు ఇది ఫేరుగా ననిపించిందా
తను చప్పుట స్వామి ఎస్ పేర్ గా అనిపించింది మాకైతే
నాకు ఫయిర్గానే అను ది కానీ ఇమాన్యువల్ ఫోర్త్ ప్లేస్ లో ఉండడం నాకు నచ్చలేదు
ఏమ అండి అందరికీ అట్లే అనిపిస్తుంది కనీసం సకం సెకండ్ తర్డ్ సెకండ్ అనుకో కానీ తనజపుత స్వామి సెకండ్ రావడం కూడా అందరికి హ్యాపీగానే ఉంది
గోరని పెట్టి కూడా ఒప్పుకోలేం కానీ వాళ్ళు నలుగురు మంచిగా ఆడారు డెమాన్ పవన్
ఆ అవును అదే మన్నార ఇప్పుడే ఇ ఈ మధ్య రీసెంట్ గా నిందని అనుకుంటా రవాన్ పవన్ వల్ల నాన్న అట్లా చనిపోయ న్యూస్ అదే ఇన్స్టాగ్రామ్ లో అదే ట్రెండ్ అయి వ వస్తాంది అంటే రీల్స్
ఓహో
ఉమ్
ఇంకేమండి
చెప్పాలండి
పడుకోలేదా
ఆహా లేదండి పడుకోవాలి సరే అండి
సరే
సరే బాయ్ అండి గుడ్ నైట్